హాయండి బా బాగుందండి బాగున్నా మా చెల్లి పెళ్ళిందండి మీరు కంపల్సరీ రావాలి ఫ్యామిలీతో రావాలి కంపల్సరీ అంటే కొంచెం ఇప్పుడులో బిజ షెడ్యూల్లో ఇప్పుడు కొంతమంది పెళ్ళికి ఎండ లేదా
అవునవును కొంచెం డిస్టర్బెన్స్ అవుస్తుంది మీ వాయిస్ చూడండి
ఇప్పుడు ఒకేనండి
ఆ ఓకే అండి ఆ చెప్పండి
ఇప్పుడు చాలజ ముంద కదండి
ఆ ఆ
అంటే మా చుట్టాలుస్తుందనమాట
ఆ ఓకే ఓకే
ఇప్పుడ్ నుంచి షాపింగ్ చేద్దామని చూస్తున్నాం
ఆ చెయ్యడి మా షాప్ లో కూడా ఉన్నాయండి శారీస్
అంటే మీరు ఎలా అంటే అ అన్ని ఉంటాయా మీ దగ్గర
ఆ అ ఆ అన్నిీ ఉన్నాయి ఆ ఉండి డ్రెస్ మెటీరియల్స్ వర్క్ శారీసు పట్టు శారీసు పెట్టుబడి శారీస్ ఉన్నాయండి
మాకు మెయిన్ పట్టు పెట్టుబడి శారీస్ ఒక బాలంది
ఆ రండి షాప్కి వస్తే మీరు చూసుకుందురు గాని మీకు నచ్చినవి కాటేనివి మీకు ఇంకా కావాలన్న డిజైన్స్ నచ్చితే మేము ఆర్డర్ చేస్తామండి తెప్పిస్తాము
ఆహాహా అట్లయి తింటే బెటర్ కదండి ఇప్పుడు అందరు రెడీమేడ్ డ్రస్సులు అడుతున్నారు రెడీ ఎ ప్రన్నాయ
ఆ ఉ ఉన్నాయండి మేము తెప్పిస్తాం మీకు ఉన్నాయి అవి ఏమి నచ్చకపోయినా మేము మళ్ళీ తెప్పిస్తాము
ఇప్పుడు అందరు ఇమిటేషన్ పట్టు యూజ్ చేస్తున్నారు రండి తేసిన పట్టు ఏమన్నా ఉన్నాయా టేషన్ పట్టు గద్వల్ పట్టు పోతన్ పలి శ్యారిస్ ఎమయిన ఉన్నాయా అండి మీ దగ్గరా
ఆ ఉన్నాయండి ప్రతిదీ ఉన్నాయం ఆల్ రౌండ్ ఒకసారి మీరు చూసుకొని డి డిజైన్స్ కర్స్ మీకు నచ్చి నచ్చితే ఇంకా ఏమైనా కావాలి అంటే మేము ఆర్డర్ చేస్తాము
ఇప్పుడు కలర్స్ పోవడం అట్లా ఏమి ఉండవు కదా షేడ్ అవ్వడం
లేదు లేదండి లేదండి అట్ల ఏముండ డదు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మనకి క్వియు
అంటే మనకి మెయిన్ క్వాలిటీ బాగుండాలండి పెళ్ళంటే ఒక్కసారే చేస్తాం కాబట్టి ఆ క్వాలిటీ మంచిగా మెయింటైన్ అవ్వాలి
ఆ తప్పకుండా అండి తప్పకుండా క్వాలిటీ బాగుంటది, కలర్ బాగుంటది, క్లాత్ బాగుంటదండి. మా దగ్గర క్లాత్ కూడా మేము మంచిగా సూరద్ నుంచి అటుహ తెప్పిస్తామండి దూరం నుంచి తెప్పిస్తాము
ఇంకా సూరజ్ నుంచి అంటే ఇంకా క్వాలిటీ బాగుంటది ఇంకా
అదే ఆ ఆ ఆ మే అటే తెప్పిస్తామండి
ఇప్పుడు పోచంపల్లి శారీస్ ఏమన్న ఉన్నాయండి మీ దగ్గర
ఆ ఉన్నాయండి
పోచంపల్లి సారీస్ కూడా కావాలండి మాఅత్త అయితే పోచంపల్లి సారీసే యూజ్ చేస్తారు
ఆ ఉన్నాయి ఉన్నాయి రండి వస్తే మీరు చూసుకుందురు గాని
మీ షాప్ టైమింగ్స్ ఏంటండి
ఏమండి
షాప్ టైమింగ్స్ ఏంటి
టైమింగ్స్ ఏం లేదండి మీరు మార్నింగ్ టెన్ సాయంత్రం అయితే అండి ఇంకా ఒకసారి నైన్ అయిద్ది, ఎయిట్ అయిద్ది పండగలు ఫెస్టివల్స్ ఉంటాయ్ ఇంక టెన్ కూడా అయిద్దండి
అవునండి ఇప్పుడు రంజాన్ కూడా వస్తుంది కదా
ఆ అవునండి ఆ చాలా మంది ఆ చాలా మంది వాళ్ళైతే ఇంకా ముస్లిమ్స్ కదండి వర్క్ శారీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు
అంటే వాళ్ళు వా ఉండడం కూడా మంచి బయటికి ఉంటది వాళ్ళ కలర్ఫుల్ గా ఉంటాయి వాళ్ళకైతే శారీస్
అవును అవును వాళ్ళు ఇంక కుందన్స్ అండి వాళ్ళు ఎక్కువ కుందన్సే వాడతారు కదా అవి కూడా తెచ్చామండి మేము మ్మ్ కుందన్ శారీస్ ఇంకా టిష్యూ శారీస్ అని ఇవి బాగా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయండి టిష్యూ శారీస్
ఓకే ఇప్పుడు మా చెల్లికి మ ఇవి మంచం పట్టాలనుకుంటున్నామండి పెళ్లి లో
ఆ
మంచాలు పెట్టాం ఇప్పుడు ఈసారి చక్కగా బాగుంటదంట కదా
ఆ అవునండి మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారండి
ఆహా ఇది ఈ సిక్స్ ఇంటూ సిక్సు మంచం చేపిద్దాం అనుకుంటున్నాం చెల్లికి
ఆ
ఇప్పుడు డిజైన్స్ ఎట్లా సైడ్ డిజైన్స్ ఉ
కొ ఆ ఉంటే అండి అట్లా ఏం లేదు సైడ్ డిజైన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయండి మీకు ఫొటోస్ ఏమైన్నా కావాలంటే నేను పెడతాను మీకి
వాట్సాప్ వాట్సాప్ లో సెండ్ చేయండి అండి ఇప్పుడు చెల్లికి పెళ్ళకి ఒక ఫిఫటీన్ డేస్ ఇ ఉందండి మ్యారేజ్ కి ఇంకా ఇంట్లో పెయింటింగ్ ఏయించాలి పెలి కండ గటి చాలస్ ఫుల్ బిజీ అలది
ఆ ఒకే ఒకే నేను చెప్ చెప్తానండి ఈ నెంబరు కి వాట్సాప్ ఉందిగా
ఆ ఉందండి ఉంది ఉంది
నేను పెడతాను మీకు
ఇంకా మీకు దగ్గర క్యాటంగ్ గారు ఉన్నారండి
ఆ ఉన్నారండి తెలిసిన అతను మా బాబుకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు మరి క్యాటరింగ్ అతను అతని నెంబర్ మొత్తం వాళ్ళండి జస్ట్ మీ సరుకు కూల్ వరకు తెచ్చి ఇవ్వడమే వాళ్ళకి వంట కుక్కు కూడా వాళ్ళదగ్గ
కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు కుక్క కూడా అక్కడే ఉన్నాడు అనమాట
ఆ
ఇంకా ఇప్పుడు మాకు ప్రధానానికి ఒకసారి పెట్టాలి కావాలండి ప్రధాన టి పెళ్ళకిటి రిసెప్షన్టి మూడు శారీస్ కావాలి
ఆ సరే అండి ఉన్నాయి్ మన దగ్గర
ఇవి పెళ్ళికి మాది మాకు చర్చిలో పెళ్ళిండి ఫ్రాక్ ఒకడు కావాలి చర్చిలో వేయడానికి వైట్ ఫ్రాక్
సరే అండి
ఇప్పుడు మా సిస్టర్ ని తీసుకొని వస్తాను మా సిస్టర్ తీసుకొస్తాను మే జజన్ తీసుకొని ఫ్రాక్ పడదు లాంగ్ ఫ్ర్రాక్ కుట్ టాలు ఎలాంటా అండి హ్యాంస్ ఎల్వో దగ్గరేమో త్రాత్ రావాలి మొత్తం హ్యాన్డ్స్ కు మొత్తం న రావాలి
ఒకే ఒకే
కూడా కావాలండి పెళ్లిలో పెట్టడానికి వేలు కూడా కావాలండి మీ దగ్గర ఉన్నాయా వెల్సు
ఆ ఉన్నాయండి మీ దగ్గర ఫోటోస్ ఏమైనా ఉంటాయం అండి అడ్రస్సు ఫోటోస్
అంటే మా సిస్టర్ ని పట్టుకొస్తా తన మెజర్మెంట్ తీసుకుంది తనకి ఇష్టమైన చు అంటే తనకు నచ్చిన మోడల్ కుట్టాలి తన మెజర్మెంట్ కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు చూసి చిట్ చేయించానండి మెయిన్
ఆ సరే అండి
మీ దగ్గర కూడా రీసెంట్ గా ఒక ముస్లిం మ్యారేజ్ జరిగినట్టుంది కదా దే
ఆ అవునండి మాకు తెలిసిన అతను అమ్మాయి పెళ్ళి జరిగింది
వాళ్ళదంతా వెరైటీ ఉంటదంట కదండి అబ్బాయిలు మొత్తం ఒకసైటట అమ్మాయిలు మొత్తం ఒక సైడ్ అ టగా కుడ్ తిన్డం
అవునవునండి వేరే వేరే వాళ్ళ సిస్టమ్స్ వేరేగా ఉంటాయి ఇప్పుడు మన అయితే అండి అందరు మనం కలిసి జెంట్స్ లేడీస్ అలా ఏం ఉండదు వాళ్ళయితే లేడీస్ క వెళ్ళి జెంట్స్ వెళ్ళి
సపరేట్ ఫుడ్ సపరేట్ ఏ ఉంటా కదా
అవును
ఫుడ్డు సెపరేట్ ఏమ మాట్డాంకేనా వీల్లు ఉండదు కనిపిస్తది
అవును
పిల్లలు చిన్నపిిల్లలు కొంతమంది మమ్మీకి డాడీకి ఇద్దరికి అలవాటు ఉంటది కదా ఇంకా ఆ టైమ్ లో పిల్లలు మే యింగ
అంతే
కానీ పెళ్లిి అనేది అండి లైఫ్ లో సరేగద గుడ్
అవును అవునండ్ డి
ఇవి నైటీ లు కూడా ఉన్నాయా
ఆ ఉన్నాయండి నైటీ లో నైట్ డ్రెస్స్ ఆ ఉన్నాయి ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి
ఈ ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక సిక్స్టీన్ డేస్ వరకు అ టు ఇటు వెళ్ళొస్తాము కదండి సిస్టర్ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు ఆ టైమ్ లో కావాలండి ఇప్పుడు ఆ అది శదీస్ కావాలి దట్టు ఇంకా నైటీస్ కావాలి
ఆ సరే అండి
ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు మా దగ్గర ఏంటంటే అబ్బాయి వాళ్ళ ప అమ్మాయి వాళ తీసుకోవాల అమ్మాయి వారు బ కాని అబ్బాయి తీసుకోవాలన్నమాట
ఓకే ఓకే
ఈ అబ్బాయికి ఏమో టైంకి పోవట్లేదంట ఈ సండే తీసుకుందాం అంటున్నాడు
ఓకే
ఇంక సండే మీ షాప్ ఓపెన్ ఉంటదా ఆ వస్తానంటే ఎవరన్న కస్టమర్స్ మేము తీస్తామండి మీ కాంటాక్ట్ నెంబర్ ఒకటి కొంచెం
ఆ మా విజిటింగ్ కార్డు మా విజిటింగ్ కార్డు పెడతాము మీకు వాట్సాప్ లో ఆ దాన్ని బట్టి ఫోన్ చేయండి దాన్ని బట్టి ఫోన్ చేయండి మేము ఏమండి
ట్రైల్ రూమ్ ఉంటదా ట్రైల్ రూమ్ ఆ ఉందండి అంటే మాకు తెలిసిన అతను, లేడీస్ ఉన్నారు కొన్ని పెళ్లి కొడుకు వాళ్ళు ఏంటంటే బాగా చూడాలి ఖచ్చితంగా బాగుండాలి అట్లా కుట్టాలనమాట
అదే అదే హు
సారీ ఎమ్మడే కట్టి చూపిస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయితారు సో మాకు దట్ టూ ఏంటంటే పెళ్ ప్పు ఏం సేమ్ కలర్ డ్రెస్సెస్ ఆ అదే సరే అ ఓన్లీ జెంట్స్ వేన లేడీస్ ఉంటాయా మీ దగ్గర
ఓన్లీ లేడీస్ అండి జెంట్స్ ఇ్వండవండి
ఉహు
ఇంకేంటి అండి
ఇంకేం లేదండి చెప్పాలండి అబ్బ ఫుల్ బిజీ ఎండలు మండిపోతున్నాయి ఆ అవును మీరు రండి అండి వస్తే దాన్ని బట్టి అంటే మేము మీకు కావాల్సిన మోడల్స్ అవి తెప్పిస్తామండి ఇంకా
ఓకే అండి సండే వస్తాము కంపల్సరీ